ఆ వినపాడు సుందార్కి
హలో
వినపడుతుందా
ఆ వినపడుతుంది చెప్పు
తిన్నావా
ఓ తిన్నా బ్రో తిన్నావా
తిన్లే ఇంకా తినాలి ఇప్పుడు లేట్ అయితది ఇవాళ
అవునా
అ వాళ్ళు కే్టరింగ్కిి పోయారు
ఆహా
కేటరింగ్ నుంచి అన్నం తీసుకొస్తామన్నారు అందుకోసం వెయిట్ చేస్తున్నాం
అవునా ఆ మేము ఈ అ్యలా చికన్ ఉండే
హ్మ్మ్
అది తిన్న
చికెన్ తిన్నారా
హ్మ్మ్
ఎన్ని కప్పు వేశావు అంటున్న
ఇక మాకు సపరేట్ తీసిరు అందుళకి వెళ్ళి తిన్నాం ఒక నాలుగు ఐదు పీసెస్ తిన్నాం
అంటే మీకు సపరేట్ అంటే కొద్దిగా మంచిగా ఉంటదా సేమ్ ఉంటదా
సేమే కానీ మేము కొంచెం లేట్ తింటాం మొన్న కూడా కరెక్ట్ సరిపోలేదు ఒక ఫోర్ మెంబెర్స్ ఉన్నామంటే కొంచెం పెట్టేయమంటే వాళ్ళు ఏమో ఫోర్ మెంబెర్స్కి ఫైవ్ ఫైవ్ కప్పే తీసారు ఎక్కువ ఏమి తీయలే అ లేయ్య ఆ ఎడ్యూస్ స్త ఉంటారు
యా
హ్మ్
అవుంతాచలా అదేంటి ఇక అంటే మనిషికి ఒక కప్పు ఇస్తారా
ఆ ఒక కప్ ఇస్తారు మనిషికి
మ్మ్ పవన్ ఎన్ని కప్ తిన్నాడో ఐదు కప్ తిన్నాడ
హ్మ్ నేను ఒక రొండు ఆ రొండు
హ్మ్ నేను నేను చెప్తాయన తి ఐదు కప్ తిన్నవాట చెప్పు
అరే పోనీ పోనీ ఇంకా వీలే ఉతపుడు నేను లేను వన్ అండ్ ఓన్లీ
చెప్తాయ ఏంటి అర్జున్ చెప్తుండ అట్లా ఇజ్జప్తి అతుమ్
నేను చెప్తా కదా నేను ఏం అన్నలే బ్రో అ రట్టా అని అంటున్నాడు వచ్చిందా బ్రో
కానీ ఇంకా స్టడీయాల్లో ఉన్నారుడు కావచ్చు చవుతుంది ఇప్పుడు వస్తారు వాళ్ళు టైం అయింది రావాలి కానీ మెల్లగా వస్తారు ఇప్పుడు
అవునా
మ్మ్
ఇంకేంది మరి మరి నోటిఫికేషన్ పడేటట్టు ఉందా లేదా
ఏ నోటిఫికేషన్ ఇప్పుడే రావు మేబి చాలా టైం పడతది
ఆహా ఏం కాదు కొంచెం లేట్ వచ్చ లేట్ వచ్చినా కూడా ఏం కాదు కదా
ట్రైలస్ లేట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం కాదు పడితే అవే రెండే పడతాయి నువు వేరే వేర నోటివేషన్ ఇవ్వడం హ్మ్ అది నువ్వు కూడా కొద్ది కొద్దిగా చదవాలి నువ్వు అట్లా తినకుంటా ఉంటే జాబ్ ఉండదు కద
అదే ఇగ అదే ఇప్ప పైసావా తే అది అవన్ని కుల్లు ఉందామ్ అని
మ్
పడితే తీసుకొని చదువుకోవాలి ఇక
ఉహూ
మ్
కాలేజ్ లో కుచ్చున్నాంమ్
మా ఫ్రెండ్ గుడా అంటు లో రెనిక్ కింద అప్పుడు ఏ చదువుతున్నారా కొంచెం బాడీ ఫిట్నెస్ చేసుకోవాలి మీకు గ్రౌండ్ ఏమైనా ఉంటే చెప్పు మార్నింగ్ వచ్చి నేను కూడా వస్తాను నువ్వు కూడా రా చేసుకుంటాంమ్ మీ గ్రౌండ్ టే మెల్లగ మెల్లగ స్టార్ట్ చేతాం రన్నింగ్ టూ
ఏ గ్రౌండ్ లో చేస్తార్ అట్టా
ఇక్కడ మా హాస్టల్లోనే
హనుమాన్ టెంపుల్ ఎక్కడ నాకు ఐడి చెప్పు ఆ
ఎప్పుడో స్టార్ చేసుకొని మెల్ల మెళా
అవునా
ఇగ మా గ్రౌండ్ ఉంది గ చిన్న గ్రౌండ్ ఉంది
ఆ ఏ హిందూస్ శమ్ వాటిగా దగ్గర అడుగు హిందు శంషావ వాటిి కానా అ అదేనా మ్ చెప్పు
ఏడున్నావ్
ప్పేడావే ఆ నేనే ఎడ్న్నే ఉన్నా బయ్ టా మాట్లాడుతున్నాయి ఎవడు అడుగ అడ్రస్ అడుగుతుండు హనుమాన్ టేంపుల్ ఆ అ అక్కడ వా దం ఉ
ఓ హో నా
నే అవునా ఇది లాస్ట్ ఇష్టం అది రేపు మాట్లాడదాం అయిపోతు టె రేపు ధ్యానం మధ్యాహ్నం చేయి ఇంకా పు యూనిఫం ఎప్లం ఏం లేవ అండి ఇపుడు
ఆవు రేపు ప తొందరనే స్టార్ట్ చేసి చేసేద్దాం ఇగ అవ్ గంటయిటెట్టు
ఉమ్ ఇంకా రెండోసారి తర్వాత ఉండదు మళ్ళా చైస్ రేవింకా సై సాయంత్రం ఆయన ఫోన్ చేస్తడు నాకు.
ఎవరు?
అరవింద్ ఫోన్ చేస్తడు, ఆయనతో మాట్లాడాలి.
ఆన్ టాస్కులు కాలేవా
నాది నాతో నువ్వు పొది మాట్లాడుడు
ఉమ్
పవన్తో ఐదు మాట్లాడు పవన్తో నువ్వు, మ మీరు పవన్తో నాతో పది పవన్తో ఏమో ఐదు మాట్లాడు.
అవ్
ఆయనది ఐదు నువ్వు మాట్లాడు, నీది ఐదు ఆయన మాట్లాడుతడు. నువ్ అట్లా అంటే పదహేనయితది, మళ్ళా నేనేమో అరవింద్ తో ఈ ఐదు మాట్లాడి, కంప్లీట్ చేసి పున్నం తో స్టార్ట్ చేస్తా.
సరే మంచిది. ఇట్లా ఉన్నది ఇగ పరిస్థితి అయే నేన్ రేప్ పిన్ని వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడతా.
కూడా చెప్పిండు అయ అప్పుడు, పోయిన నాకు వచ్చింది ఇవాళ.
ఉమ్
పొయ్యారు కల్లా ఇవాళ ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ మాట్లాడతా
వినిపిస్తలేదు బ్రో
అయినాక అరవింద్ అట బో వెనుకనే ఉన్నాడట లోపల పోలే అట.
ఎందుకట
ఐన ఏందో కొద్దిగ కోపం ఉంది నా మాట వినలే అని.
ఆన్ మాట ఏం వినాలి?
ఆయనా వద్దానాడక్కడవో. అక్కడ వద్దు వేరే దగ్గర చేద్దాం. వాళ్ళు చాలా అయింది వాళ్ళది. నీక్ తెలియదు అది.
ఎందుకు బ్రో
ఫస్ట్ అరవింద్ వాళ్ళు అది కానిస్టేబులే కానీ ఫస్ట్ లో ఏమైందంటె వాళ్ళు కదా
అహ
వచ్చిన వచ్చినప్పుడు వాళ్ళు చూసి పోయారు అయితే ఈయన వాళ్ళ ఉన్నడు కదా సురేష్ వాళ్ళ ఇప్పుడు అబ్బాయి అబ్బాయి వాళ్ళ చె చెల్లెమో దానవరా ఇప్పుడు మన సంతోషన్న ఉన్నారు కదా
అవ్ అవ్ అవ్
ఆ వాళ్ళ వదిన ఉంది కదా వాళ్ళ వదిన ఆ అబ్బాయి సొంత అక్కచెల్లెలు అన్నదమ్ములు
ఆ
ఆ వాళ్ళు మాట్లాడరా అయితే
అరే రే రే రే
ఆ ఆయన పవన్ వస్తుండు చూసేసిండు అది ఓ పెద్ద ఓ
అరే అయితే అ దానివర ఆమె మన వదిన వాళ్ళ చు చెల్లి ఉన్నది చూడు అది ఈ అరవింద్ అన్న లవర్ కద
ఏ చాలు లవర్ క్యాడ్ లోవర్ లోవర్ క్యాడ్
ఆహా మంచిగయితు తున్నం అని ఎందుకు
హ అర్జన్ పంద్ర పెద్ద పులి అట పులి కాదు అడుగుతుండు చెప్పు ఇవాళ పవన్ చికెన్ ఎంత కిల
ఒక కప్ బిర్యానీ బిహార్ కా షేర్ హై
బిహార్ క షేర్ హై అంట ఆ నేనైతే ఇప్పుడు తిన్న
ఇటు వస్తుర్రా మీరు వాకింగ్ చేసుకుంటా ఏంది మరి
నీ దగ్గరకి రావాలా నీ దగ్గర రావాలా
ఆ రండి టైంపాస్
ఏ జాతర నేను ఇప్పటివరకు ఈగల్ మేన్బతి ఎంత టై అయింది పది నిమిషాలు అయింది పది అది మేన్బత్తి పెట్నా అయిపోయిన్నదా పది నిమిషాలు ఇయ్యి ఎవనియో పట్టుకొని ఎత్తుకపోదాం పోదాం నేను పట్టుకుంటా ఒకటి నేను పా పా పా వద్దు వద్దు మేము రామ్ చాలా ఉంది మా దగ్గర చాలా ఉంది లాగేజ్
అవునా
హ్
ఆహా
ఆ మరి ఇప్పుడు ఫ్యాన్ ఏంది చాలా ఈ స్పీడ్ తిరుగుతుంది
ఎవరు మా రూముల్ నా రూమ్ లానా
అఆ ఆ మీ రూమ్దే దోమలు ఉన్నాయా మరి మీ దగ్గర
ఓ మస్తున్నాయ్ చెప్పుతే నాకు కాపోవు సరే కప్పుకొని పడుకుంటున్న ఇగ కంబుస్
అరే ఏవో ఆది క్యాండిల్ ఉంటది అది తీసుకురా
రేపు రేపు తీసుకొస్తా
హు మళ్ల ఇబ్బంది అయితుంది లేకపోతే జ్వరం వస్తాది
అదే అదే
హుహ్ మరి ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు ఇగ
పడుకుంటావా ఇప్పుడు మాట్లాడవా
మాట్లాడుతా చెయ్
ఇంకానా నేను చేయ ఇప్పుడు నువ్వు ఒకసారి చేసి చూడు
సరే సరే మరి నువ్వు ఉండు మరి ఆన్లైన్
సరే
సరే